థర్టీన్ ఆ థర్టీ నో థర్టీయో అప్పడు నుంచి స్టార్ట్ ఏప్రిల్ థర్టీ ఫస్ట్ వరకి అ
చేస్తా ఓరిని నీ పని బాగుందే అమ్మాయిలకైతే ఫ్రీం ఇదేం డిస్క్రిమినేషన్ మ ఏం లే అర్ధం గాదు అంటున్న
డిస్క్రిమినేషన్ ఉండాలి కదా అవి
ఎందుకు
ఎందుకు ఉండకూడదు
ఎందుకుండాలి అని చెప్తున్న
అరే ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు ఉమెన్స్ ఎంతమంది ఉన్నా
అరే అరే చూసి పాపులేషన్ సంబంధమేం ఉంది
అరే పాపులేషన్ ని బట్ ట్టి చూసే కదా వీళ్ళకి పే చేసినా పే చేయకున్నా ఓకే వీళ్ళు పే చేయాలి అన్నట్టుంది కదా
ఆ మీర్ ఎవరు పే చేయట్లే కాబట్టి మాకు ఎక్కువ అయితుంది మాకు ఎక్కువయి తుంది
కొత్తె మాకు వంద రూపాయలు ఉంటుండే అమ్మ బస్ పెడుతున్నాన్ చూ ఎంత పెరిగింది బాయస్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఫీజు బస్లో చూస్తే ఆల్మోస్ట్ సిక్స్టీ ఫోర్టీ ఏ ఉం అది ఫార్టీ పర్సెంట్ అమ్మాల్ అంటారు
ఉం ఉం హండ్రెడ్ రూ చెప్పేసే ఉన్నాయి కదా
పే చేయడానికి ఫీ
బాయిస్ ఎక్కువయిందే
లేదు ఎప్పుడు ఎప్పుడన్నా హండ్రెడే
ప్పుడు ముప్పై రూపాయిలే ఉండే ఇప్పుడు యాభై అయింది నాకు చెప్తున్నావా కాస్టే బస్ కాస్ట్
బస్ కాస్ట్ చెప్పట్లేన్ నేను ప్లికేషన్ ఫీ
ను అప్లికేషన్ ఫీ మట్లాడ్తున్న ఎందుకు నాకు ఇంత మొ మొత్తం రోస్ చేస్తున్నావు టీస్ చేస్తున్నావు
సరే సారీ ఏంటిది అప్లికేషన్ ఫీజ్ ఏంటి నక్ అర్ధం కట్లే మధ్యలో అంతే ఉందా స సేమే ఉందా అప్లికేషన్ ఫీ ఇప్పుడు మరి టూ ఫి
టూ ఫిఫ్టీ ఇది కాదు ఆర్ ఆర్ ఆర్బి బ బాయ్సకి గర్ల్స్ కి టూ ఫిఫ్టీ ఏ అందరూ
ఆహ్ ఈ ట్రాఫిక్ పులీస్ కట్టినావు క ఎయిట్ హండ్రెడ్ ఇయ అంటున్నా ఉమ్ నువ్వు ట్రాఫిక్ పోలీస్ కి చెప్పినావ్ కదా ఈయువో అంటున్నా దానికి
ఈయువ్ ఆ
ఆ ఈయువ్ ట్రాఫక్ పోలీస్ ఒకటే అడుగుతా నీకు రోడ్ లో సైన్స్ కనిపిస్తదా మీనింగ్ తెలుసా నీకేమన్నా
తెల్సు
సిక్స్టీ ఆర్ ఉంటుది దాని మీనింగ్ ఏంటి
ఇక్కడ ఎట్లా
ఇక్కడ ఓక్ లేక్ కార్ రోడ్ లో ఒక సైన్ ఉంటది. ఇట్లా సిక్స్టీ అని ఉంటది దాంట్లో ఇట్లా సిక్స్టీఅని రాశిపెడుతరు దాని మీనింగ్ ఏంటి చెప్పు నాకు
ఇక్కడ రాశిపెడుతున్ ఇ గో స్లోవానా
గోస్లా ఏంటే సిక్స్టీ రాసి ఉంటది ఒక సైన్ లో
అదొక జోన్ అని అర్థ మ్
జోన్ ఎంటే సిక్స్
సిక్స్టీ కిలో ఆ సిక్స్టీకిలో మీటర్ పర్ అవర్ స్పీడ్ లో ఎళ్ళాలి అని అర్దం
సిక్స్టీ ఉమ్ ఆ బిలో ఉన్ ఎక్కువ కూడా ఉండదు
ఆహా తాలుగు
ఇంకా లేన్స్ ఉంటాయి కదా త్రీ ఫోర్ లేన్స్ ఉంటాయి కదా రోడ్స్ లో ఒక సైడ్ రోడ్ లో
మ్
దాంట్లో ఫాస్ట్ పోయిన ఓళ్లు ఏ లైన్ లో ఉండాలి రైట్ లో ఉండాల లెఫ్ట్ లో ఉండాలా
అర్ధం కాలే నాకు ఇది రియల్గా అర్థం కాలే
లేన్ అంటే తెలుసా నీకు లేన్ అంటే
లైన్స్ లాగా పెద్ద ఇలా ఉంటాయి కదా
అంటా దానికి లైన్స్ కాద్
లైన్స్ కాదు కాని రోడే కొంచెం పైన్ కి ఇట్లా చేసి పెడతార మరి ఏమంటున్నావ్ నాక్ అర్థం లేదు లీన్స్ అంటే
లేన్స్ అంటే ఒక రోడ్ ఇప్పుడు పోయేది రోడ్ ఉండే ఒక రోడ్ ఉంది. దాన్ని డివైడ్ చేస్తారు త్రీ ఫోర్ పార్ట్స్ లో బండి లు ఆ పార్ట్స్ లోనే వెళ్ళాలి.
ఓకె వైట్ లైన్స్ అంటున్నావా
వైట్ లైన్స్ ఉంటాయో అవి డాటడ్ ఉంట ఇంకా కంటిన్యూస్ గా ఉండవ్ ఒక డాటెడ్ ఉంటాయి ఓవర్టేక్ చేయద్దు ి ఆ ఇప్పుడు ఆ లీన్స్ లో ఏ లేన్ లో ఫాస్ట్ వెహికల్స్ వాలి లెఫ్ట్ లైన్ లోనా రైట్ లైన్ లోనా
డాటెడ్ లైన్స్ లో ఇటు సైడ్ స్ట్రేట్ ఇలాగే డాటెట్స్ పెట్టకుండా స్ట్రేట్ ఉంటది కదా అందులో స్పీడ్కి వెళ్ళొచ్చు డాటెడ్ లైన్స్ ఉన్న దగ్గర శ్లో గా వెళ్ళాలి
అది రాంగ్ అది ఎవరన్నా అసలు లూస్ రివేర్స్ కాద్ అసలుంటక్ట్ టెక్స్ట్ అది కాదు రైట్ లేన్ లో ఫాస్ట్ పోవాలి వెహికల్స్ లెఫ్ట్ లైన్ లో స్లో పోవ్వాలి
ఏ లేదు
నీకు తెెలుసా నాకు తెెలుస తను నాకు అంటున్నా వ్ నువు చెప్పు రైట్ లైన్స్ లో ఫాస్ట్ పోతారు వెహికల్స్
అసలు బ్రోకెడ్ బ్రోకెన్ లైన్స్కిి మీనింగ్ ఏంటి
ఓవర్టెక్ జయచూ అని
ఆ లేకున్న ఉ
కంటిన్యూస్ ఉంటే ఓవర్టేక్ ఓవర్ టేక్ చేయద్దు అది డాటెడ్ లైన్స్ ఇకా కంటిన్యూస్
సరే సరే సరే సరే నేను బైక్ నడపలే ఎప్పుడు చెప్పడానికి
మా ట్రాఫిక్ పోలీస్ తీసుకుంటున్నా లేదా బంట నడపంట అవి కూడా తీకుంటావా అట్లా తీసుకుంటావా
ఇంకా అడుగు చెప్తా నేను యాక్టువల్ ల్యాప్టాప్ యూజ్ చేసి చెప్తున్నా నీకు నాకే తెలివాదు ఆ
అ ఇంకేం ఉంటాయే ఎల్లో లైన్స్ ఉంటాయి ఎల్లో లైన్స్ మీనింగ్ ఏంటో తెలుసా
హలో
ఎల్లో ఎల్లో డాటర్ లైన్స్ ఉంటాయి వైట్ కాకుండా ఎల్లో డాటర్ లైన్స్ంటాయి కొన్ని దాని మీనింగ్ ఏందో తెలుసా మ్మ్ ఓవర్టేక్ విత్ కాషన్ దాని మీనింగ్ అది ఇంకా నార్మల్ గా ఈ కంటిన్యూస్ లైన్స్ ఎప్పుడు ఉంటయి అని తెలుసా నీకు టర్నింగ్ దగ్గర ఉంటది
వద్దులే ఇంకా ఆపేసే నాకు వినాలని లేదు ఈ రోడ్ల గురించి
మరి రోడ్లానే పోతాము